ఆ నమస్తే
ఆ ఏమి లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే చిన్న పాప నిద్రపో చి కూర్చున్నాం
ఎన్
ఆ తిన్నానండి
ఉ
మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే కరెంట్ వచ్చిందండి టీవీ పెట్టుకొని సినిమా చూత్తానండి
ఏం సినిమా చూస్తున్నారండి
బాహుబలి టూ వస్తాందండి మా టీవిలో
ఇప్పుడేనా మొదలైంది
అవునండి చాలాసేపె అయితాందండి కాకపోతే మాకడ కరెంట్ పోయి వరకి ఇప్పుడే వత్తాం దండి ఇప్పుడే పెట్టినా నేను కూడా
హ మీ సైడ్ ఫేవరెట్ డిష్ ఏంటండి
మా సైడు ఫిష్ ఇట్లా బాగా పడతారండి మా సైడు
ఫిషు కర్రీ మీరు చేస్తారా అమ్మ చేస్తారా
అమ్మ చేేస్తది అండి నాకు జేయరాదండి ఇంకా నేను వంటలు నేర్చుకోలేదండి నీను చదువుకుంటానండి మీరు
నేను చేస్తా పిల్లలు వండి పెట్టాలిగా
అవును గదా మీరు మ్యారేజ్ అయిందా
ఆ అయింది పిల్లలుగా ఇద్దరు
అవునా అయితే మీరు నాకు అక్క అయితారండి
అవునండి
చెప్పక్క అందరు బాగున్నారా
ఆ అందరు బానే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు
బానే ఉన్నాము అక్క అక్క
ఆ ఎండ గాలి
మా సైడ్ కూడా బానే కొడుతాంది అక్క అందరు పత్తి గింజలు పెట్టిల్లు మీరు పెట్ అక్క పత్తి గింజలు
ఇటువైపు అంత ఎక్కువగా పడట్లేదు మాములుగా ల ఎక్కువలు అలా పడుతున్నాయి ఆ చినుకులకి మొలకలు ఏం వస్తాయి అందుకని పత్తిగింజలు
అవున అక్క అందరు బాధపడుతున్నారు అక్క రైతులు కూడా వర్షం పడట్లేద అని వర్షాలు నిన్న పడ్డాద అక్క వర్షం
లేదు మేఘం మేఘం ఉరుములు మెరుపులు ఉన్నాయి కానీ వర్షం ఏం పడలా
అవునక్క ఉరుములు మెరుపులు గాలితోనే పోతాంది అక్క మొత్తం
అ అది పడట్లేదు వర్షం పడ వర్షం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు
అవునక్క పని లేక అమ్మ వాళ్ళ అందరు ఇంటి దగ్గర ఉంటాల అక్క ఎండకేమో గొర్ల కాడికి పోయినోళ్లు ఇట్లా బాధపడతారు అక్క మీ వైపు పరుమ పం ఆ ఉంటే ఇ కాపోతే మొన్నడు దాకానే పెట్టిరు బంద్ చేసి చిల్ లక్క అందరు అక్కడ పెళ్ళిళ్ళ చేసుకుంటారు టక్కర్ కరపానిక్కడ
హు
జోక్ జోక్గా పెళ్ళిళ్ళ చేసుకుంటే అది మోడి దాకావయక బంద చే పచ్చింటటక్క
అయ్యో
విట్ సైడ్ అందరు అట్ వేసుకొని ఇక అట్లా ఇస్తారు అక్క ఇక పని చేయమంటే ఇట్లా వస్తారా అని మోడీ ఇక బంద్ చేయిచ్చింది తక్క మీ దగ్గర ఉంటంది అక్క కరు కానీ
ఆ ఉందండి మకు మాకు కూడా ఒక నెల ఉంది తర్వాత ఇంకా ఆపేశారు
పైసలు చన్న వాడతానే అక్క కూపానికి మీ సైడు
ఆ పోరు నాలుగు వారాలువి అలా పడ్డాయి ఇంకా వారాలు ఇంకా వారనికి పడాల్సింది ఉంది
మీరు పోతారా అక్క కరపానికి
నేను వెళ్ళను నాకు పిల్లలతో సరిపోతుంది మా అత్త వాళ్ళు వెళ్తారు
బడి పోతరాక్క మీ పిల్లలు
పెద్ద పాప వెళ్ళిద్ది చిన్న పాప ఇంట్లోనే ఉళ్ళది
అవున అక్క ఏం చవుతాంది పెద్ద పాప
ఫస్ట్ క్లాసే ఎ
ఫస్ట్ క్లాస్ బయ చవుత అక్క మారి
ఆ పర్వాలేదు బానే చదివిద్ది
మీరు ఇంటి దగ్గర ఉండి నేర్పిస్తారు అక్క ఏమన్నా
ఆ చెప్తాను తను హోంవర్క్ రా కునేటప్పుడు చెప్తూ ఉంటాను ఇది ఇలా అలా అనేసి చెప్తాను
అవునా అక్క అట్లా ఎప్పడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం వత్తదక్క మంచి అదు
మేము కూడా చెప్పుకోవాలిగా మాకెవరు చెప్పలేదు మేమైనా చెప్ప
అవునక్క అప్పుడు ఎవరు చదువుకున్నార్ అక్క ఎక్కువ ఇప్పుడే అదుకుంటారు కానీ అప్పుడే అందరమ వ్యవస్ వ్యవసాయం చేసి పైసలు సంపాదించుకునే వాళ్ళే
ఉ
అప్పుడు తినడానికి కూడా అన్నం లేకపోయది పాపం వాళ్ళకి ఇప్పుడు ఓ చేసుకొని తిందామన్నా కూడా అన్నిటికిీ పైసలు ఎక్కువ
ఆ దేని కవ ఏం పని చేయడానికి ఏం తీసుకోడానికి ఫస్ట్ మనీ కావాలి
ఆ ఇప్పుడు అమ్మాయిలు అం టనే పాపం బాధ పడతలు అక్క అందరూ
ఉ
మేము కూడా ఇద్దరు ఆడపిల్లల మే అక్క
అవునుగా
ఇంకా చెప్పాలక్క మీ సైడ్ ఏ పండుగ మంచిగా జరుగుతది అక్క
మా సైడు ఇక్కడ మొహరం బాగా చేస్తారు
అవునా అక్క అవునా అక్క
ఆ చుట్టుపక్కల వాళ్ళ ఊర్లు వాళ్ళందరినీ పిలుచుకొని
ఏమన్నా తీయ్య తియ్యగా చేసుకుంట్రక్క పండుగ రోజు
ఆ పాయసం చేసుకుంటారు అదే పాల్ తాళికలంటరూ చూడండి
ఆ ఆ
ఆ అది చేస్తారు మళ్ళీ పలావ్ వండుకుంటారు షర్బత్ చేస్తారు
ఏమో అక్క అవన్నీ మాక్ తెల్వద్ అక్క
ఉహు
ఇగా మీ దాంట్లో ఉంటాయి కావచ్చు అక్క అవన్నీ మాకు దెల్వదక్క అవన్నీ
ఆ
చెప్పాలక్క ఇంకా ఏం జెత్తళ్లు
మీరు ఎక్కువగా ఏ ఏ ఊర్లకి దేవుకుంటరు
మాకడ వినాయక చవితి బాగా జరుగుతదక్క
ఊహూ
తొమ్మిది రోజులు మంచిగా డ్యాన్సులు ఎసుకుంటా పూజలు చేేసుకుంటా బాగుంటది అక్క మాకడ తొమ్మిది రోజులు
దసరా చేయరా
దసరా చేత్తరు గనీ ఇగా కొంచెం ఎట్లనైనా అప్పుడు ఇగ వేరే ఊరికి పోతాం అక్క మామ్మమ్మళ్ల ఇంటికి గిట్లా
ఉహు
మా ఊర్ల ఎప్పుడుండం అక్క మామ్మమ్మళ్ల ఇంటికే పోతాం మేము పండగకి
ఎప్పుడైనా వేరే కంట్రీస్ కి ఎళ్ళారా మీరు
పోలేద అక్క అంతా డబ్బుల్ లేవ్వక్క మీర్ పోయిల్లా అక్క
మేము వెళ్తే అమ్మ వాళ్ళ ఊరు లేకపోతే మా ఇం
మేం గుడా అంతే అక్క పోతే మామ్మమ్మలి ఇల్లు లేకపోతే మా ఇల్లు లేకపోతే అష్ తనక్క
ఉమ్ హస్టాల్లా ఫుడ్ బాగుండిద్దా
ఆ బాగానే ఉంటది అక్క ఇగ ఎట్లున్న తినాలిగ తప్పదక్క
ఎడ్జస్ట్ అవుతారా
ఆ అడ్జస్ట్ కావాలి కదక్క
ఉమ్ మీతో పాటు ఉండే వాళ్ళు బాగుంటారా
ఆ మ దోస్తులు గుడా బాగానే ఉంట్రక్క మంచిగానే ఉంట్రూ నాతోనే ఉంట్రక్క వాళ్ళందరూ
బ్యాగ కలిసి కలిసిపోయి ఉం
ఆ కలిసిపోయ్యే ఉంటాం అక్క అందరం కొట్టుకుంటాం అక్క మేం గుడా ఇప్పడికి అందరం
అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగుండిద్ది
క్క అట్లుంటేనే దోస్తాను మంచి
ఉమ్
మీరు గుడా అట్నే దోస్తన్లా ఎంజాయ్ చేసిళ్ల అక్క
నేను హాస్టల్ ఎందగా చదువుకోలేదు
ఇంటి దగ్గర్నైనా
ఇంటి దగ్గరే ఉండి వెళ్ళేదాన్ని తర్వాత టెన్త్ అయిపోయింది మా చదువు కోసం నన్ను కొన్ని రోజులు మద్రసాలో ఉంచారు.
ఆ అవునాక్క
ఆ అదే మాకు ఉర్దూ అయి ఉండేంది కదా
ఆ ఆ
చదువుకోవడానికి టూ ఇయర్స్ ఉన్నాను టూ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ చూస్తున్నా
అవునా అక్క తొందరనే వేసుకున్నారు అక్క వేల వేసుకున్నారు మీరు
అవును తొందర అందుగే ఇద్దరు పిల్లలు వచ్చేసారు.
ఆ అవునా అక్క ఏమే అల్లరి ఎత్తర అక్క వాళి ద్దరు
ఎందుకు చేయరమ్మా చాలా బాగే
బాగా కష్టంగా ఉంటట్టుంది కదాక్క వాళ్ళతోని
వాళ్ళతోనే కష్టం వాళ్ళతోనే ఇష్టం అన్నీ వాళ్ళతోనే
అన్ని వాళ్ళతోనే అంటారా మాకు తెలియదు కదా మీకు తెలుసు త్తే కదా అనేసి ఎట్లా
బొజ్జుజ ఫోన్ కోసం ప బ్యాగులు అడుగుతూ ఉంటారు అమ్మా జగ కొంచెం కొసేపు ఫోన్ అమ్మ ఫ ఫోన్ పిచ్చి చూపుడు చూస్తారు.
ఓ ఫోన్లు చూత్తే కళ్లు పోతాయి కదా అక్క వాల్ళకి
అందుకే వెళ్ళిపోయింది అన్నం తినేటప్పుడు కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను. తర్వాత మళ్ళీ తీసేసుకుంటాను
ఈ అలవాటు అందరికి అయితుంది అక్క అన్నం తినేటప్పుడు ఫోన్ చూడడం.
అన్నంతిని మిగతా టైమ్ ఇవ్వను ఆడుకోండి పోండి అరుస్తా నువ్వు
మ్ మీ చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉంటారు అక్క వాళ్ళతో ఆడుకోనికి
ఆ చాలా మంది ఉంటారు బాగా వెళ్ళి ఆడుకుంటారు. కొట్టుకుంటారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే ఆడుకుంటారు.
ఆహా చిన్న అప్పుడే బావుంటాయి కదా అక్క మొత్తం
చెప్
ఇంకా చెప్పండి అక్క
అంతమాటు మీ ఇంటి దగ్గరలో ఏమన్నా స్కూల్స్ మెల్స్ ఏమన్నా ఉన్నాయా?
ఆ మా ఇంటి దగ్గర బడి ఉంటది అక్క
హై స్కూలా అపోతే
ఆ మా ఇంటి ప మా ఊర్లే హై స్కూల్ ఉంద అక్క నేను ఆ పెద్ద బడికి పోయేద అ క్క
అవునా
ఆహ
టెన్త్ దాకుండిద్దా
ఆ పదో తరగతి వరకు ఉంటది అక్క హై స్కూల్ని
ఇక్కడ కూడా పద తరగతి దాకా స్కూల్ ఉంది. ఇంతకు ముందేం చదువుకునేటప్పుడు ఇప్పుడైతే సెవెంత్ దాకే ఉంది వేరే ఊరు వెళ్ళి మళ్ళీ చదువుకోవాల్సి వచ్చేది.
అవున అక్క మాక్కడ పదో తరగతి వరకు మా ఊర్లోనే ఉంద అక్క ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా స్కూల్లలోనే పెడతా అంటారు కదా అక్క గవర్నమెంట్
అది తెలీదు చ విన్లేదు మరి
అ తిన్నార అక్క మరి ఏం వండుకున్నారు మీరు
తిన్నాంక ఏడు ఏడు రోజులది అది పైన ఉంటే తిన్నాము కానీ పెరుగు బగార తాలీంపేసి పెట్నాను
అవునా అక్క బర్రె గిట్లు ఉందా అక్క మీకు
లేవమ్మా అంత పని నుంచే మీకున్నాయా
ఆ లేవక్క మాగ్గూడ
ఉ
పాలు కొనుక్కొచ్చి తోడెత్తారు అక్క పెరుగు
ఆ అంతే పాలు ఇక్కడ వేరే వాళ్ళ బర్రెలు వాళ్ళ దగ్గర పాలు తీసుకొని కొన్ని ఏమో టీ పెట్టుకుంటాం కొన్ని ఏమో తోడ్ పెట్టుకుంటాం
ఇప్పుడు ప్యాకెట్ పెరుగులో కూడా ఎలుకలు వత్తనాయటక్క
అవునా
అవునక్క మొన్న వరంగల్లా ఒక ప్యాకెట్ పెరుగులో ఎలికి వచ్చిందటక్క ఫోన్లో వచ్చింది కు
ఏ తెలీదమ్మా
సరే అక్క ఉంటాన అక్క
సరే బాయ్